హలో
వాయిస్ వస్తుందా అండి
ఆ ఒస్సుందండి మీకొస్తుందా
ఒస్తుందండి గుడాఫ్ హలో ఎలా ఉన్నా
గుడ్ ఆఫ్టర్నూన్ నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు
మేం కూడా బాగున్నామండి మరి బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నారండి
ఆ బ్రేక్ఫాస్టయి పోయిందండి మార్నింగ్ దోశ చేసాను
ఓకే ఇప్పుడే ఉ లంచ్ లో మరి ఏం ప్రిఫ్రెషన్ చేసారు
లంచ్ లో ఒచ్చేసి క్యాలిఫ్లవర్ అన్న మొండాను అన్నమొండింది మా అత్తమ్మ
ఉహు
మీరేం తిన్నరు బ్రేక్ఫాస్ట్ లో
నేను ఇడ్లీ తిన్నాను బ్రేక్ఫాస్ట్ లో
ఆహా ఇడ్లీనా మీరే చేసారాండి మీరే చేసారా ఇడ్లీ
ఆ గాగ్జీ అయితే నేను నాన బెట్టినా పొద్దుగల మా అత్తమ్మ పెట్టింది
ఓహో ఇంకా ఎంజేస్తేరు ఇట్లో సాంబారా చట్నీయా అంటే ఇంకాయేమన్న
సాంబార్ కూడా ఉండే చట్నీ కూడా ఉండే
ఉ ఉ నీకొచ్చా అంటీ ఇడ్లీ బ్యాటర్ తయారు చేయడం
ఒచ్చండి
ఉహు
మీ సైడ్ నుంచి బాగా డిస్టర్బెన్స్ ఒ
ఔనా ఇప్పుడు క్లియర్గుందా వాయిసు
ఆ మీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఒస్తుంది వాయిస్ అది మాకు కాదు
ఔనా ఓకే ఓకే ఇంకేం చేస్తున్నరండి
ఏం లేదండి ఉ అన్నం వండుతున్నా
ఔనా మరి ఏంటియ్యాల స్పెషల్
స్పెషలైతే ఏం లేదండి పప్పు చారు చేసాం మరి దోస మీరే చేసారండి
ఆ నేనే చేసానండి పిండి అయితే నేను మా అత్తమ్మ పట్టి పెట్టింది ఏలెన్ దోష చేసాను ఆ నాకొచ్చు ఆ చేయడమొచ్చు
చెప్ప చెప్పగలరండి రెసిపీ
అంటే ఏముందండి ఒక కప్పు ఏమో ద మన మినపప్పూను ఒక టూ గ్లాసెస్ ట్లేమో బియ్యమెయ్యాలి ఏసి నానబెట్టాలి మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ మిక్సీ పట్టాలి పట్టాక అందులో కొంచెం వాటర్ ఆడ్ చేసేసి మంచిగ పల్చగ చేేసి ఉప్పు కొంచం స్
ఎప్పుడు పిండి పట్టాలండి
మార్నింగ్ నానబట్టి నైట్ పిండి పట్టాలి
ఆ ఓకే
అంటే మెత్తగైతదిగా అప్పటికి ఆ అయ్యాకా మిక్సీ బట్టి కొంచెం వాటరేసి బాగా పల్చగ చేస్కోవాలి దాన్ని
ఓకే
చేస్కున్నాక ఇష్టముంటే సోడా ఏస్కోచ్చు లేక్పోత్లేదు కొంచెం ఉప్పు కల్పుకొని ఉంచుకోవాలి నైట్ మొత్తం
ఆహా
ఇగ మార్నింగ్ లేసాక మళ్ళోక్సారి మిక్స్ చేస్కొని ఇగ ఫ్యాన్ ఏ పాన్ పెట్టుకొని స్టవ్ మీద వేడయ్యాక దోశ వేస్కొని తిప్పడం అంతే తిప్పేసి మళ్ళీ తీసి పక్కకు తిప్పడం
దాంతోటి మరి దేంతోటి తీ తీస్కుంటారండి
ఆ అర్థం కాలేదండి
అంటే ఇప్పుడు ఆలువా లేకుంటే
నేను చట్నీ తింటానండి నాకు ఆలు పెద్దగా నచ్చదు పల్లీల్ చట్నీ తింటాను
లానే ఆలూ చేయడం వచ్చాండి మీకు
ఆ వచ్చండి అల్ ఫ్రై చేస్తా మా ఆయన వాళ్ళందరు బా తింటారు
ఆ మీరెలా
నాక్ ఆలు ఫ్రై ఫస్టేందంటే ఆలుని కట్ చేస్తాను నీట్ గా మొత్తం కట్ చేసి వాష్ చేస్తా దాన్ని వాష్ చేస్ తర్వాత చిన్న చిన్న ముక్కల్గా కట్ చేసి ఫస్ట్ ఆనియన్స్ క ఆనియన్స్ ను పచ్చిమిర్పకాయల్ కట్ చేసి ఫ్రై చేస్తా దగ్గర్కి అవి దగ్గర్కయ్యే ముందు ఆలు వేసేస్తాను ఆలు ఇంకా దగ్గర్కాయా ప్ కొంచెం దగ్గరకయి వేస్తా అండి ఆయిల్ ఏసాకనే ఆయిల్ ఏసాకే ఆనియన్ అవేసి ఆ తర్వాత ఎవరండి దగ్గరైయ్యాక ఆలు వేస్తా ఆలు కొంచెం మెత్తగైయే టైం కి అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి దగ్గగా ఫ్రై చేస్కుంటా
అహ
అంతా అదైపోయే టైం కి కొంచెం కొత్తిమీరేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా అయిపోతది ఆలుగర్
మరి చట్నీ అండి చట్నీ ఎలా చే ప్రిపేర్ చేస్తారు
పల్లీల ఆ పల్లీలు ఏంపుతానండి
ఓకే
ఆ పల్లీలేంపి దాన్ని పొడి మొత్తం తీస్తాను పల్లీల్ది పైనుంటది కదాని పొట్టు పొట్టంత తీసి ఆ మిక్సర్లో ఏసి కొంచెం ఆ వెల్లుల్లి పచ్చి పచ్చిమిర్చి ఇంకా చింతపండు రసం ఏసి మిక్సిపడుతాను
అహా ఉప్పు వేస్
ఆ ఉప్పేస్తాను ఏసాక పేస్టైయ్యాక దాన్ని మళ్ళీ తాళింపేస్తాను కొంచెం నూనె జీలకరా ఆవాలు అవ్వివ్వి కొంచెం కొత్తిమీర ఎండిమిర్చీలు ఉంటై కదా అవేసి తాలింపు పెడుతా అయిపోతది చట్నీ చట్నేసి ఇగ పల్చగాలంటే కొంచం నీళ్లు కల్పుకోచ్చు
ఓకే దాంలో మినపప్పు కూడా ఏయండి ట్రై చేయండి బాగుంటది దాంట్లో
ఆ తింటామండి కాక్పోతే ఏంటిదంటే మా మామయ్యకీను నాక్కొంచెం ఇది మన పంటినొప్పుంది తింటే మళ్ళీ అక్కడ ఇరుక్కుంటది కదా అనేసి కొంత ఎయ్యం మేము ఏస్తాం మేము కూడా చెనగ పప్పవన్నీ ఏస్తాం కానీ మళ్ళీ ఇరుక్కుతది కదా పంట్లో అనేసి ఏస్తాలేం మేం
మ్ మీ టేస్ట్ బాగుంటాదండి శనగ పప్పు కొన్ని ఏస్తే ఇంకా ఏమేం చేస్తారు మీ హస్బెండ్కి ఏమిష్టం అండి మీరు చేసింది
ఆయనకి టిఫిన్స్ లో అంటే ఎక్కువగా పాస్తాను, బోండా అవి బా తింటాడు.
ఆ ఇంకా ఇప్పుడు కర్రీస్ లో ఓపిక ఉంటే బిర్యాని అట్లా ఏమిష్టపడ్తారు మీ చేతిది?
కర్రీస్ అంటే ఆయనకి వంకాయ కర్రీ చాలా ఇష్టం. ఇక నాన్ వెజ్ అయితే చికెన్ అంటే బాగా ఇష్టం ఆయనకి మరి మీ సారికి ఏమి ఇష్టమండి? మీ చేతి వంటలు.
చాలా అయితే మా అత్తమ్మే చేస్తాది మటన్ ఐటమ్స్ ఏదైనా.
ఆహా! అంటే మీరు స్పెషల్గా మీ హస్బెండ్ కంటే ఏం చేస్తారు? ఆయనకు ఇష్టమైంది. పప్పు అంటే ఇష్టామా? మరి నాన్ వెజ్ లో
నాన్ వెజ్ అంత నచ్చదు. కొన్ని తింటారు అంతే
ఓకే ఇంకా మరి అంటే పప్పు అంటే ఎలాంటిదండి. పప్పు చారా లేకపోతే ముద్ద పప్పు అలా ఏం చేస్తారు కదా?
అదే మన్న అది ఏంటది మూంగకి దాల్. తెలుసా అండి పెసర పప్పు.
ఎలా చేశారండి దాన్ని?
దాన్ని కొంచెం రెండు హాఫ్ అండ్ గ్లాస్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాన్ని రోస్ట్ చేసుకోవాలి. లైట్ గా బ్రౌన్ వరకు కలర్ వచ్చిన తర్వాత నాలుగు నీళ్ళలో నానబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. టమాటో
మ్
కరీలీవ్స్, కొత్తిమీర అన్ని పెట్టుకోవాలండి. దాని తర్వాత నూనె వేసుకొని దానిలో ఆనియన్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి. కోవాలి
మ్
ఇంకో దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు
ఆ
వేసుకొని ఫ్రై చేసుకోవాలి నల్ల పప్పు వేసుకోవాలి మళ్ళా
మ్
పసుపు వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు టమాటా కట్ చేసినాం కదా టమాటో కూడా వేసుకోవాలి.
పప్పై వేసాక టొమాట వే?
అవునండి.
ఆహా!
కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కారం పొడి వేయాలి. కొంచెం సాల్ట్ వేయాలి దాని తర్వాత వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇంకా దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
ఆ
దగ్గరికి ఉడికించాలండి మంచిగా దగ్గరైన తర్వాత వాటర్
రండి
అదే ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసింది కదండి
ఆ
అద్ కొంచం దగ్గిన తర్వాత
ఆహా
అంతవరకు వేడు చేసుకుంటారు దాని తర్వాత ఇప్పుడు మీకు ఎలా ఇష్టం అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకుంటారా వాటర్ దానిలో మరి బాగా అలా
అంటే మనం వాటర్ వేసేదాన్ని బట్టి ఉంటుందా
ఔనండి
ఆ అంటే పల్చగావాలంటే ఎక్కువ వాటరేస్కోవాలి దగ్గర కావాలంటేక్క మీ తక్కువాటర్ వేయాలి
ఒక్కొక్క పప్పు ఉడుకుతదండి తొందరగానే ఒక పప్పు ఉడకదు
ఉ ఉ ఔనండి
రెండు గ్లాస్లంటే కంపల్సరీ వాటర్ ఉ దాన్ని బట్టి కొంచెం ఉడుకకపోతే కొంచెం మళ్ళా ఏస్కోచ్చు చూసి దాదాపు అయితే రెండు గ్లాస్లు ఉడికిపోలేదండి ఉడ్కపోతే బై చాన్స్ కొంచెం వాటర్ ఏస్కోవాలి
ఆహా అంటే మళ్ళీ ఆడ్ వేసారా ఉడక్కపోతే
అహా ఒక్కొక్క పప్పు ఉడకపోతే బై చఛాన్స్ ఇప్పుడైతే ఉడికిందండి రెండు గ్లాస్ లోనే
ఆహా ఇప్పుడు కూడా అంది పప్పేసారా
ఇప్పుడు పుల్సు పోప్కేసెయండి
ఉహు మరి పప్పుల్లో ఇంకేం చేస్తరండి అప్పుడాలో ఇట్లా ఏమైనా ఆమ్లెట్
ఆ పప్పడాల్ ఫ్రై డీప్ ఫ్రై చేస్కుంటాం అండి
హ్మ్ హు
ఇంకా అండి మీ హస్బెండ్ కు మీరు ఏం చేస్తారండి స్పెషల్ మీ చేత్తోని ఏమిష్టపడ్తారు
ఎక్కువైతే వెజ్ అండి నేను నాన్ వెజ్ ఎక్కువ చెయ్యలె
వెజ్లో ఏం చేస్తారండిస్
ఆయ్నకి చికెన్ కర్రీ బాగిష్టం చికెన్ బిర్యానీ ఇంకా చాలా ఇష్టం నా చేద్ది
అయ్యి
ఉ కర్రీ రెండు ర కర్రీస్ రెండు తింటారు చెకెన్ బిర్యానీ ఇంకా ఇష్టంగా తింటాడ్ అంతే
ఉ హు
ఉమ్
అంటే ఎలాండి ఫ్రై అ లేకుంటే మసాలా అహ ఇష్టపడి మీస్ మీర్ చేసింది ఇష్టంపడి గ్రేవీదా
రెండు అంటే ఆయ్నకి చికెన్ ఎలా పర్లేదు కానీ చికెన్ అంటే బాగిష్టం అది ఏడం పర్లేదు ఫ్రై అయినా పర్లేదు బిర్యానీ అయినా పర్లేదు కర్రీ అయినా పర్లేదు గ్రేవీ ఏసి చేస్నా పర్లేదు
ఓకే అండి మంచి చెప్పారు మంచి మాట్లారు మీ అమ్మో ది బెస్ సమయం మ ఇంచ్చినందుకు థాంక్యూ
ఓకే అండి మీక్కూడా థాంక్యూ మీ టైం నాకిచ్చినందుకు